హలో ఆ వచ్చింది
చెప్పు ఏ ఉండు దాని పైన్ కట్ అయిపోతుంది
ఆ
నిన్ను కాదు మే ప్చ్ పైన్ కట్ చేస్తే ఆల్రెడీ కట్ అయిపోయింది ఏంలేదు
ఉమ్ మే అయినా ఎట్టున్నారు మే రొండు రోజులు మీరు ఆడా
ఏం చెయలేము నేను రొండు రోజులు గాదు మూడు రోజులు ఉన్నాం
నేను ఒకసారి మాత్రం ఒక రోజు మొత్తం కీలోనే ఎక్స్పీరియన్స్ చేసినా
కాదు మే మేమ్ రొండు రోజులు ఉన్నము మా బాధ ఎవరికి జెపుకోమంటున్నవ్ మూడోరోజు గూడా ఎందుకు బయటకు ఒచ్చేసినం తెలుసా మేం రీ ఎంట్రీ ద్వారా వచ్చే
ఉహు
తెలుసు గదా రీఎంట్రీ
యా
అది దాన్ ద్వారా వచ్చేసినం అప్పుడు గూడా లగేజ్లు తీసుకొని మళ్ళీ రివర్స్ పెట్టకపోతే ఏమన్నారు తెలుసా వాళ్ళు ఏమి క్యూ లో ఉండలేరా మీరు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇబ్బంది బెడతారు అని అనే ఎంత కోపం వస్తుంది అసలు ఒకటిన్నర రోజు ఆ కంపార్ట్మెంట్ లో ఉండాల టె ఇంకేం అయిపోవాలి చెప్పెడితే ఈ రోజు మధ్యాహ్నం పదకొండు గంటలకి టికెట్లు ఇచ్చినారు ఎప్పుడు అని చెప్పి రేపు పొద్దునికి తొమ్మిది గంటలు టైమింగ్ పెట్టి అన్ని గంటలు ఒక రోజంతా ఆ క్యూ లో మామ్ ఏం చేయాలా
ఉమ్
అంతే కదా ఏం చేస్తాము
ఆ
మళ్ళీ ఆ రీ ఎంట్రీ బోర్డుకి ఏమంటే ఆ సీఎం వస్తాడనేసి చాలా లేట్ చేసేసినారు మాకు అదో తలాకాయ్ నొప్పి
సియంమ్మ
ఆ సియం ఒచ్చినాడు ఆరుమందో ఐదుమందో కాంట్రాక్ట్ అది ఒక తలాకాయ్ నొప్పి ఉమ్
చంద్రబాబు వచ్చినాడా
వచ్చినాడు వాళ్ళు మనవడి బర్డే అనేసి
ఆ నిన్న
ఆ అవును మొన్న ఆ రోజే మాకు దర్శనం అయింది
ఆహా
ఇంకో సెలబ్రిటీ కూడా ఎవరో వచ్చన్నారు
ఎవురు మే
వాళ్ళు ఎవరు నాకు కూడా తెలుదు పెద్ద పెద్ద వీళ్ళు వీళ్ళు ఉంటారు కదా బాడీ గార్డ్స్ వాళ్ళు వేసుకొని వచ్చినారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదు మంది బాడి గార్డ్లు
ఆహా చూసినావా
ఆ ఆయన ఎవ ఆయన ఎవర్నో చూడలేదు తిలేదు వాళ్ళ ఎవరిని నేను చూడలేదు ఇవరు ఇద్దరు లేడీస్ వస్త సన్నారుక అలోసా న అడే వాళ్ళకి సక్యూరిటీస్ ఎవరో సెలబ్రిటీ వైఫో కూతురుయింటుందినలే అని చెప్పి నడుచుకోనీ వచ్చినారు లే వాళ్ళు కూడా
ఆహా మీరు నడుచుకుంట ఎక్కినారా నార్మలా
నడుచుకొని అ నడుచుకోని పోయాక మేము టోకన్ లేవని ఒకటి నా రెండు గంటలకు స్టార్ట్ చే చేసాము ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోంది మేము బాగానే ఉంది జోకులు వేసుకుంటా తినుకుంటా ఎంజాయ్ చేస్తా నడిచినము
ఉమ్
నేను మా తమ్ముడు ఎక్కితే రెండున్నర గంటలు ఎక్కేసాము
ఆ అన్న వచ్చాలకి లీట్ అయిందా
అన్నన్నాచ్చ కాలక బన్నాయి అన్న వచ్చేసినాడు టోకన్ కోసం వెయిట్ చేసినాం అడిగితే టోకన్ టైమింగ్ మార్చేసినారు రోజుకో టైమింగ్ వాళకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసినరూ వాళ్ళు ఆ రోజు మాత్రం
ఆమ్
టోకెన్లు లేవు
ఆ అవును అన్న ఏంది మనీ అడ్జస్ట్ అవ్వాలి అన్నడే అడ్జస్ట్ అయ్యందా
మల్లా మా తమ్ముడు ఉన్నాడు కదా ను చైనారా అవును అడ్జస్ట్ చేసినాడు మా తమ్ముడు ఉన్నాడు కద ఇచ్చినాడు
పోఓన్లీ ఎట్ట కట్ట అడ్జస్ట్ అయిపోయే పోయిసి వచ్చినారు కదా మే నా స్కేలు పెన్సిల్ అన్ని లేవు
నీ స్కేల్ పెన్సిల్ తగలెయ్య
మీ ఇప్పుడు మళ్ళావి కొనాలంటే యాబై రూపాయలు కావాల మీ స్వామి
అయ్యో
మళ్ళా అంటే నేను యాడ ల్యాబ్ కూడా తీసుకోపోలా అవే ఆడ పెట్టా నాకే గుర్ గుర్తులేదు
ఉమ్
ఆ రోజు మండే ల్యాబ్ కి అయితే తీసుకురాలి వద్దనే తీసుకురాల అడుంటే ఖచ్చితంగా పోతాయి ఏమి ఉండవు ల్యాబ్ లో అని చెప్పి నేను ల్యాబ్ కావాలని తీసుకురాలా
ఆ మరి ఎట్ట పోయినాయి
ఈవినింగ్ వచ్చినా బ్యాగ్ సదిన ఎక్కడా పెట్లాలా మర్చిపోయింటే ఏమన్నా ఆడమ మర్చ్చి లేదంటే ఒకసారి నీ బ్యాగ్ లో చూడు బ్యాగ్ లో ఏమైన్నా వచ్చిందేమో
నా బ్యాగ్ లో నా బ్యాగ్ లో నా పుస్తకాలే సరిగ్గా ఉండవు లేదు నేను క్లీన్ చేసిండ బ్యా బ్యాగ్ కదా ఎత్తుకొని పోయింది
ఆహా అవును కదా ఏం అర్ధం కావట్లేదు మళ్ళా అది కొనాలంటే డబ్బు
కొనేసే ఏముందిలే
మే మొన్ననే మే అదే పనుగా నందినిది తెప్పించినవన్నీ మొన్నమి అడుకు తెప్పించుకున్నా ఎన్ని రోజులైంది మిఠయ పయ్య కొత్తది పెన్సిల్ పెన్ పెన్సిల్ లిడ్లు షార్ప్నర్ ఎరేజర్ అన్ని కొత్త
హ్మ్మ్ ఇప్పుడు ఒక డౌన్లోడ్ చేయ్యాలనాడ అే
దోడ పచ్చు కల్పించేస్తయి ఆ
కనిపిించింద
కానపురలాకు కనిపిస్తే చాలను ఉందావు
డౌన్లోడ్ కాలే నువ చెయదా ఫస్ట్ చేస్తున్నా ఉండి ఇప్పుడు
మండే కూడా ఉన్నింది కదా
ఆ
ఇ ఏమైతుందో ఇప్పుడు ఇప్పుడు ఈ డయాగ్రామ్ లెట్టర్ లో స్కేలు లేకుండా నీ వాడను
ఏం ఏం కాదులే వాడు
పెన్నుతో వేస్తా
అబ్బో
ఐడి కార్డు నల్లాగా పోతంది
ఉతుక్కో
మ ఉబ్బి పోతది అమ్మే
ఉబ్బిపోతుందా ఏముంది మేము ఉండేది ఇంకా కొన్ని రోజులేగా కద
మేంగా సంవత్సరం ఉండాలి మేడి కట్టద పోకుండా
అదిండలే
మరి
ఏం కాదులే
ఇంత ఇలా కావాలి
ఏది కావాలి రూమ్ రూమ్కి వెళ్ళి అడుగు
ఆ ఎవరు రూమ్కి ఫోను వెతకడానికి పండుగల రూమ్ లో అటు చూడమని చెప్పా పండుగని
హ ఏంది వాళ్ళ రూమ్ లో ఏదో స్మెల్ వస్తుంది నన్నే
ఎవరు చెప్పారు
ఆబ ప్పు ఏదో లా్యాబ్ లో మాట్లాడుతాంట
ఆ వాళ్ళ రూమ్ లో ఇది సింకు కాడ బాాలేదు
హ
అద ఒకటిే
మిగతావన్నీ ఓకేనా
మిగతా అది ఏముంది కాటన్ మీద లగేజ్ పెట్టుకుంటారు
హ్మ్మ్
నార్మల్గానే వాష్ రూమ్
ఓకే ఓకే నాకి ఈ పాప్ చానా బాగా నచ్చేసింది
ఏం పాట
పాపమే
పాపా ఎవరా పాప
అదే ఒక సెలబ్రిటీ కూతురు
ఆ ఏ
అదే కామెడీ చేస్తాంటడుజుడు నీకో రీల్ పెట్టినా గుర్తుందా అదే మేమ్ పీస్ఫుల్ గా నిద్రపోతాంటే మా ఫ్రెండ్ నా కళ్ళోకొచ్చి రాండామ్‌గా ఎగురుతాడనేసి ఒక డ్రెస్ ఏసుకుని ఎగురతాంటాడు వాడు కూతురు ఎంత బాగుంటుందో
ఆహా
చూసినావా నువ్వు ఆ పాపా ఆ పాపని
ఆ పాపని చుల్ల వాన్ని చూసిన
ఉహ్మ్ వాళ్ళలాగనే ఉంటుంది వాళ్ళమ్మ కలరు
ఆహో
నిజంగా ఒక బొమ్మలా ఉంటుంది
ఉహ్మ్
నేనే దిష్టి పెట్టేస్తా కొంసేపు పోతే పెట్టినా చూడు
పాపం మే చిన్నపిల్ల దిష్టి పెట్టకు మే
పెట్ట్నా కదా డౌన్లోడ్ అయితానయ్ అవి నెట్ లేదు స్లోగా వసాంది
పెట్టావ్
చూడు కదా
బాగుంది క్యూట్‌గుంది
కదా ఒక బొమ్మలగా ఉంది అబ్బో నేనేం పేట్లేదలే నాకు నచ్చింది
నచ్చింది నచ్చింది నాజుకు నాకు రాటా నాకు రాదు వచ్చింటే పైన పోయేదాన్ని రాదు కాబట్టే, ఆడికాడికి ఉండ
హ్మ్
నేర్చుకోవాలవే కానీ పాటలు నేర్చుకోవాల, డ్యాన్స్ నేర్చుకోవాలి. మనం కూడా సెలబ్రిటీలు అయిపోదమా
నేను చూడనే, చూడలేదు మెయిను
ఆ
చూలేదు ధరణి నేను లైక్ కొట్టలేదు అ నేసి అంటే
ఆ
నేను చూలేదు అన్ను
కాదు మనం కూడా సెలబ్రిటీలు అయిపోదామా అంటున్న
అయిపో నేను, నిన్ను సపోర్ట్ చేస్తా ఇంగ ఎందుకుండేది
పంది నువ్వు, నేను అయిదాంమే అంటే, సపోర్ట్ చేస్తాదం
హ్మ్ ఉహ్మ్ నేనైతే నువ్వు చూస్తావ్
ఇద్దరం కలిసి
అబ్బో ఏం అయిదామని
ఆ
ఉ
యూట్యూబర్స్
అబ్బో అయిపోదామంటావా
ఎస్
ఆ చూద్దాం
చూసేది కాదులే అయిదాంలే
అయిదాం, అయిదాం కట్ చేస్తున్న, చూడు
ఆ చేయ్